ఆ
హలో
బ్రో
హలో
వినపల్లేదా బ్రో
హలో స హలో
వినపల్లేదా బ్రో వాయిసు హలో
హలో బ్రో వినిపిస్తుందా బ్రో
వినిపిస్తుంది బ్రో మీకు
వినిపిస్తుంది బ్రో
ఆ బ్రో ఈవినింగ్
గుడ్ ఈవినింగ్
చెప్పండి బ్రో
నేను షాపింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా బ్రో
ఆ ఓకే బ్రో
మీరు మామూలుగా ఎక్కడ షాపింగ్ చేస్తుంటారు బ్రో
ఓ అంటే కొన్ని కొన్ని సార్లు ఆన్లైన్ లో చేస్తుంటాం కొన్ని కొన్ని సార్లు బయట చేస్తుంటాం అన్నమాట బట్టలు ఇలాంటివన్నీ ఎక్కువ బయట షాపుల్లా ఇంక ఏమన్నా వస్తువులు కావాలంటే షూస్ అలాంటివి కావాలంటే ఆన్లైన్లో తీసుకుంటుంటాం
అంటే మీరు ఎక్కువ దేనికి ప్రిఫర్ చేస్తారు
ఎన్ని అని లేదు బ్రో ఫిఫ్టీ ఫిఫ్టీ
ఓకే
పెద్ద పెద్ద వస్తువులు అన్ ఆన్లైన్ లో కొన కొనలేం కదా అంటే ఒక్కొక్కసారి ఏమన్నా జరగచ్చు
ఆహ అంటే రిఫండ్ ఆప్షన్ ఉంటది కదా రిటర్న్ ఆప్షన్ ఉంటది కదా
ఉంటది బ్రో బట్ అది చానా టైం ప్రాసెస్ కదా
బట్ కానీ నీకు డిస్కౌంట్లు వస్తంది కదా బ్రో
అంటే వస్తంది బ్రో బట్ ఇప్పుడు ఒ సారీ ఫ్రాడ్ జరగచ్చు ఇప్పుడు మనం టూ క్వాంటిటీస్ పెట్టినప్పుడు అది వన్ క్వాంటిటీనే వచ్చింది అనుకో మనకు అప్పుడు రిటర్న్ పెట్టినప్పుడు వాళ్ళ టూ క్వాంటిటీస్ ఇస్తేనే వాళ్ళు రిటర్న్ ఇస్తారు మనీ లేకుంటే మన మనీ మనకు రాదు
ఆ బ్రో
ఆ అప్పుడు వాళ్ళకు ప్రూఫ్ అన్ని అడుగుతారు అంటే ఓపెన్ చేసినప్పుడు వీడియో తీసింది అలా అన్ని మనం తొందరలో చేసేసి ఉంటాం అలాంటప్పుడు లాస్ అవ్వచ్చు మనం
ఆ బ్రో అంటే మీరు ఎక్కువగా ఆన్లైన్ లో ఏ ఏ సైట్స్ యూజ్ చేస్తుంటారు షాపింగ్ చేయానికి
అయితే ఫ్లిప్కార్ట్డే బ్రో ఎక్కువ
ఓన్లీ ఫ్లిప్కార్ట్ ఒకటే వాడతారా బ్రో మిగిలినవి ఏం వాడరా
నేను ఇంతవరకు చేసిందే తక్కువ దాంట్లో ఫ్లిప్కార్ట్ లోనే చేసాను బ్రో లేదాంట్లో ఏం చేయలేదు
మీరు ఎప్పుడైనా ఏదన్న బట్ క్లాత్స్ అట్లా షాపింగ్ వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే వెళ్తారా లేకంటే ఎవ ఏవన్నానా అంటే ఫ్రెండ్స్ ని ఎవరన్నా తీసుకొని వెళ్తారా సెలక్షన్ అట్లా
ఆ ఆ నేను ఎక్కువ కొనను బ్రో బట్టలు అంటే మా ఇంట్లో మా అమ్మాయి తీసుకొస్తుంది బట్టలు అ మోస్టివ్ ఇంక ఏవన్నా కావాల అంటే ఇంక వెళ్తాం బ్రో నేను ఒకడినే అయితే వెళ్ళను ఫ్రెండ్స్ ఎవరినన్నా తీసుకెళ్తా బ్రో
ఎవరు
మీరు మీరు ఎలా చేస్తారు షాపింగ్
నేను మా సిస్టర్నే తీసుకొని వెళ్తాను బ్రో
ఓకే ఓకే బ్రో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ఆన్లైనా ఆఫ్లైనా
ఆఫ్లైన్ ఏ ప్రిఫర్ చేస్తా బ్రో ఆన్లైన్ మ్యాక్సిమం తీసుకోను
ఆ
మీరు అంటే ఏమన్నా షాపింగ్ చేసేప్పుడు ఈ బడ్జెట్ అని చెప్పేసి ఏమన్నా అట్ల లిమిట్ పెట్టుకొని చేస్తారా లేకుంటే అ ఆ మామూలుగా చేసేస్తారా బ్రో
ఇట్లనేం బ్రో మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంతకి తీసుకోవాలి మరి అప్పు చేసి కొనేం అవసరం ఏం లేదు ఉన్న దాంట్లో సాటిస్ఫై అయితే బెటర్
అంటే ఎట్లా మీరు ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ లేకుంటే ఏమైనా త్రిఫ్టింగ్ అనే ఐడియా ఉందా బ్రో
ఆ ఆ ఉంది బ్రో
ఆ తిమ త్రిఫ్టింగ్ అని ట్రై చేస్తార ఎప్పుడన్నా
లేదు లేదు బ్రో ఎప్పుడు చెయ్యలేదు అట్లాంటిది
ఆ ఆ
ఆ
అంటే త్రిఫ్టింగ్ లో మంచి మంచి క్లాక్స్ ఆ క్లాత్స్ ఆ ఆ ఆ ఆ తక్కువకు దొరుకుతాయి క దా బ్రో మంచి బ్రాండెడ్ ఐటెమ్స్ అన్ని
అవును బ్రో బట్ నాకు దాని గురించి అంత ఐడియా లేదు నేను ఎప్పుడూ చేయలేదు
ఓకే బ్రో
మీరు చేస్తుంటారా అంటే మీకు ఐడియా ఉందా ఎప్పుడన్నా చేసారా ఇలా
అయ్యా చూ చూస్తుంట ఇన్స్టాగ్రామ్ లో కొన్ని త్రిఫ్టింగ్ ఛానల్స్ ఉంటాయన్నమాట
ఆ
దాంట్లో ఏమన్నా నచ్చితే ఆ ఆర్డర్ పెడతాన్ బ్రో
బట్ కొన్ని కొన్ని సైట్స్ లో మనల్ని ముందుగానే మనీ పే చేయమంటారు ఓ బట్ చేస్ వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతది కాదా రాకపోతే ఆ అంటే మనకు ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటది కదా
ఏమో బ్రో నేను నేప్పు నేనైతే ఏ ప్లాట్ఫామ్ చూడలేదు అన్ని ఆ పె ముందుగానే పే చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ నేనే ఏ దాంట్లో చూడలేదు అంటే త్రిఫ్టింగ్ త్రిఫ్టింగ్ వాటిలో చూడలేదు మామూలుగా అమెజాన్ వీటిలో అయితే ఉంది లే బ్రో
ఆ గెసౌ
మీరు కొన్న షాపింగ్ ఏదనా ఒక సింగిల్ ఐటెం మీద, ఏ ఐటెం మీద ఎక్కువ అమౌంట్ మ్మ్ ఖర్చు పెట్టారు? బ్రో
ఇంగిద ఐటం ఇదన్
అంటే ఏమన్నా ఒక ఎప్పుడన్నా గాని ఒక సట్టు మీద గాని ఇట్లా ఎక్కువ అమౌంట్ పెట్టి కొనింటారు అట్ల ఏదన్న ఏదన్నా ఉందా బ్రో
నా హైయెస్ట్ అంటే ఏం లేదు బ్రో మాములు ఒక షర్ట్ ప్యాంట్ ఒక టూ థౌసండ్ వరకేమో అయింది రీసెంట్ గా గొన్నప్పుడు అంతే బ్రో అంతకు మించి ఏం లేదు
ఊ ఎప్పుడనా మామూలుగా మామూలు ఆన్లైన్ లో ఇవస్తుంటాయి గా బ్రో దసరా ఆఫర్స్ అని చెప్పేసి అట్లా అట్లా టైమ్ లో గాని షాపింగ్ చేయడానికి ఆ చేయరా బ్రో డిస్కౌంట్స్ ఉంటాయి కదా మంచి డిస్కౌంట్స్
లేదు లే బ్రో ఎప్పుడయినా ఇది అమెజాను ఫ్లిప్కార్ట్ అప్పుడు అవి ఏ వస్తాయా బిగ్ బిలియన్ డేసా అదైడియా లేదు అవొచ్చినప్పుడు ఎప్పుడో మొబైల్ ఏదో తీసుకున్నట్టు గుర్తు బ్రో అంతే
ఎప్పుడైనా రిటర్న్ చేశార బ్రో మీరు ఆన్లైన్ లో ఏదన్న కొన్నప్పుడు
ఆ రిటర్న్ లేదు బ్రో చేయలేదు అంటే అంటే వేరే వాళ్ళకి ఇది చేసిచ్చాను గానీ నేనైతే ఇప్పుడు చేయలేదు బ్రో నాగోలి ఇర ఒకసారి అంటే ఒకసారి రిటర్న్ పెట్టినప్పుడు ఇలా జరిగింది బ్రో అంటే నేను టూ క్వాంటిటీస్ ఆర్డర్ చేసా పట్టది వకటే చ్చింది రిటర్న్ తీసుకునప్పుడు వాళ్ళు తీసుకెళ్ళలేదు కంప్లైంట్ రైజ్ చేయమన్నారు కస్టమర్ కేర్ లో బట్ట ఎంత చేసినా అదవలేదు బ్రో
అబ్రు అంటే మీరు ఎట్లా ఏదన్నా షాపింగ్ చే రివ్యూస్ ఏమన్నా రివ్యూస్ చూసి చేస్తారా లాకుంటే డైరెక్ట్ గా చేస్తార బ్రో
ఆ రివ్యూస్ చూస్తాం బ్రో ఖచ్చితంగా క్వాలి టి బాగుంటేనే చేస్తాను
మీరు రీసెంట్ గా ఆన్లైన్ లో షాప్ చేసింది ఏ ఏం షాప్ చేసారు రీసెంట్గా ఏదన్నా
రీసెంట్గా నేమో
రీసెంట్ గాని గాదు ఒక లాస్ట్ ఇప్పటికి
ఆ క్లాత్స్ ఎ బ్రో స్లీవ్స్ అలాంటివి చేసుకున్నా
ఆయబ్రు
మ్మ్
అంటే మీరు ఎట్లా నా నార్మల్ ఇవే చూస్తారా లేకుంటే కొత్త కొత్తగా కొత్త అంటే కొత్త కొత్త వస్తుంటా హయిర్ స్టైస్ వాడిని
చైలే బ్రో నార్మలే బ్రో మా మోస్ట్లీ ఫామల్ అలాంటే బ్రో ఎక్కువ ఫ్యాషనేటర్ గా వెళ్ళను మీరెలాంటి బట్టలు వేస్తుంటరు
మేము నార్మల్ గానే ఉండం బ్రో ఎప్పుడో ఒక్కసారి ఏదన్నా ఏదన్న స్పెషల్ అకేషన్స్ ఉంటే తప్ప ఏమన్న అట్ల ట్రై జేయ్యం బ్రో ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై జేయము
ఆ
మ
ఇంకేంటి బ్రో ఇంకా ఇవి ఈ నార్మల్ షాపింగ మీరిట్ల మార్కెట్ కెళ్ళి కూరగాయలు తెడం అలాంటివి చేస్తు తుంటర
మార్ హ బ్రో
ఆ చెప్పండి బ్రో
ఏదో అన్నారు
అదే మా అంటే బట్టలు ఇవి గాకుండా మార్కెట్ కెల్లీ కూరగాయలు తేవడం అలా అట్ల చేస్తుంటరా ఇంట్లో
అంటే ఎవరు ఒకరు ఉండలి బ్రో మన ఓన్ గ అయితే నీ మనకేం రాదు ఎవరు ఒకరు వస్తారు అమ్మగాని ఎవరో ఒకరు వస్తే వాళ్ళు జేస్తారు వాళ్ళద ఇప్పుడు అంత అంతే బ్రో
ఇంకా ఇది మామూల్ మీరు షాపింగ్ కి ఇలా డిమార్ట్ మోర్స్ ఉంటాయి గదా దాంట్ల కెళ్తారా లేకుంటే మామూల్ నే గ్రోసరీ స్టోర్స్ కెళ్ళి తీసుకొచ్చుకుంటారా బ్రో సరుకులు ఇంట్లో గావాల్సినీ
నార్మల్ గా బయటనే తీసుకుంటాం బ్రో
ఓకే బ్రో అక్కడికి కెళ్లరా అంటే అక్కడ డిస్కౌంట్స్ ఓస్
అంటే మా సైడ్ ఆ షాప్స్ అట్లా తక్కువు మా సైడ్ అలాంటి లెవు బ్రో అందుకు నార్మల్ షాప్స్ లోనే తీసుకుంటాం మేము
ఇంకేంటి బ్రో
అవును బ్రో మామూలుగ ఏదైనా మన షాప్ జేసే దాన్ని రిటన్ ప్రాసెస్ ఎలా ఉంటంది బ్రో మనకా ప్రోడక్ట్ వద్దంటే రిటన్ ఆ బ్రో
ఇంక అది ఏమ్ లేదు బ్రో దాన్ని వాళ్ళు రిటర్న్ ఆప్షన్ అక్కడే ఉంటది మనం ఆర్డర్స్ లోకి ఎళ్ళి చూస్తే చేసిన తర్వాత రీజన్ అడుగుతారు
ఆ
రీజన్ మనము చూస్ చేసిన తర్వాత ఒక వన్ టూ త్రీ డేస్ లో వచ్చేస్తారు వస్తారు బ్రో మళ్ళీ వాళ్ళు రిటన్ తీసుకెళ్ళేది తీసుకున్న తర్వాత వ నువ్వు అప్పుడు రిటర్న్ చేసినప్పుడు మన యూపిఐడి గాని బ్యాంక్ డీటెయిల్స్ గాని ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళకు ప్రోడక్ట్ అందిన తర్వాత ఏజెంటూ మెసేజ్ చేస్తాడు బ్రో ఆటోమేటిక్ గా మనక్ అకౌంట్ లోకో లేకుంటే యూపీఐడి లోకే మనీ ట్రాన్స్ఫర్ అయితది బ్రో
ఆ ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో హలో
ఆ బ్రో
థాంక్యూ యూ బ్రో
ఆ థాంక్యూ యూ